ఓ ఆంటి చెప్పండి ఎవరు ఆ బావున్నాం అండి మీరు బావున్నారా
అవునవును
ఆ తిన్నాం అండి మీరు తిన్నారా ఏం చేస్తున్నారు
ఊహు మూవీ చూద్దామని కూర్చున్నాం
ఆ మూవీసా నాకు తెలిసిన మూవీ ఒకటి ఉంది చెప్పొచ్చా
దేన్ బావుందా
ఆ బావుందండి విత్ లవ్ అనేసి ఒక మూవీ
అవునా
తర్వాత ఇంకొకటి ఆ కామెడీ ఉందీ అందులో లవ్ కామిడీస్ మూవీసా నాకు కూడా కామిడీ మూ సంటేనే ఇష్టం అనగనగ ఒక రాజు అదేంది చూసారా అది అదయితే ఫుల్ కామెడీ అండి ఆ చూడండి ఆ చూడండి
ఈ రోజు సండే కదా బయటికి ఏం వెళ్ళలేదా
ఇగ అండి తింటే ఏం లేదండి అంత ఓపిక లేదు మీరు
మేము జస్ట్ ఇక్కడ దగ్గర దగ్గరలోనే అట్లా ఉర్కె బయటకెళ్ళొచ్చామండి
ఉమ్ అంటే మాకి అంతా ఉ లేనండి ఇక్కడ పిళ్లడానికి స్పెషల్ ఆబ్
హలో
ఆ అండి స్పెషల్ అంటే ఏం లేదు
కి రోజు స్పెషల్
అదే చెప్పాను కదండి బిర్యానీ లా ఉండేది కానీ బిర్యానీ కాదు ఊమ్ అదే సండే నే బిర్యాణి
దా
అదే అండి చెప్తున్నాగదా బిర్యానీ అని బిర్యానీ అని చెప్తున్నా కదా
అవునా ఆ సరే బా తిన్నారా మరి
ఏదో అండి తిన్న తినాలంటే తినాలా
ఆ మీక్ బాగుండదా ఫుడ్
చల్లో ఉంటారా మీరు ఇం ఇంటి నుంచా మాది ఏదో హాస్టలే మీరు హాస్టల్లో లేకపోతే ఈ ఇంటి దగ్గర నుంచ అండి అవును ఉ నాది కూడా చిన్నప్పటి నుండి హాస్టల్ ఏ
ఊమ్ అంతా హాస్టల్ బెటర్ మన గర్ల్స్ కి పోచ్ అంటే చెప్పాలంటే బయట వాళ్ళతో పోలిస్తే హాస్టల్లో ఉన్నవాళ్ళు చాలా బెటర్ అనిపిస్తది కానీ మనకేమో హాస్టల్లో ఉన్నప్పుడు మన ఎందుకు హాసల్ కెసారు మనక ఎందుకు ఆసల్ ఓకే సార్ అని చెప్పి ఫీల్ అయ్యే వాళ్ళం
ఆ కానీ ఇప్పుడు ఆ అప్ అండ్ డౌన్ చేయాలన్నా కూడా ఇంకా రోజు బయటే ఈ మధ్య చూస్తున్నాం కదా ఎన్నెన్నో సిచ్యువేషన్స్ ఇ
ఉ మన పేరెంట్స్ మంచి పనే చేశారు అనిపిస్తుంది చది
ఆ ఆ విషయంలో మంచిది అనిపిస్తాది కాని ఇంకా పెద్దయ్యే కొద్ది ఇంటి మీద బెంగబోతాంది
అది మామూలే అండి ఇంకా దాన్ని ఒకటి మనము వొరుచుకుంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ మనం బాగా కావాలని ఇంకా వాళ్ళ దగ్గరే ఉండిపోవచ్చు
ఇంకెప్పుడు ఒకేదగ్గరే ఉండాలేము ఒక ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటాయి ఇంకా స్టూడెంట్ మరి కాలేజ్ మళ్ళీ జాబ్
మ్మ్ ఉ ఇంకా మనం ఆడవాళ్ళకి ఇంకా తప్పదు
ఉచ్
మనం మన గర్ల్స్ కి ప్రొటెక్షన్ లేదు మన మన దేశంలో ఆడపిల్ల బయటకి ఒక్కటే వెళ్ళాలన్నా కూడా ఎంత భయపడాల్సి వస్తుందొ ఈ కాలంలో
మ్మ్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నారా అండి మీకు
ఆ అవును ఆ అండి బాగ టచ్ లో ఉన్నారు అసలు వాళ్ళన్ని ఎట్లా మర్చిపోతాము
వద్దు అంటే ఇంకా మనం స్టేజ్ ఒక స్టేజ్ నుంచి ఒకటి పెరిగే కొద్దీ ఇంకా దూరం మనే తగ్గుతా ఉంది కదా అందుకు కడగు తున్నారు మచ్చుగా ఉన్నారా ఇంకా అనేసి
చాల ఉన్నామండి బాగున్నారు అలా అలానే వార్ అలాంటి ఫ్రెండ్స్ దొరికారు బాగా మంచి ఫ్రెండ్స్ దొరికారు.
అలానే ఉందండి ఎప్పటికి
మీకండి మీ ఫ్రెండ్స్ టచ్ లొ ఉన్నారా
ఆ కొందరు ఉన్నారండి ఇంకా కొందరు ఎవరికి వాళ్ళు బిజీలో ఉన్నారు. కొందరు టచ్ లో ఉన్నారు అలా
అందరు ఉండాలంటే అవ్వదు
మనం ఏ స్టేజ్ పోయినా ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళది వాళ్ళదే ఉంటాది కదా వాళ్ళ ఫేస్ వాళ్ళకే
ఇంకేం అండి
మిక్స్ స్కూల్ లో బెస్ట్ మెమోరీ ఎంటొ తెలుసు పొ సా ఆ
మీగీ స్పెషల్ ఏం లేవా
హా అదేం లేదండి తినడానికి చేశారు ఇంకెప్పు సిలిండర్లు కొరత కదా ఏదోటి త్వరగా త్వరగా ఏది చేసి పెడుతున్నారు వాళ్ళు
ఓ మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఒక్కరు అంటే ఇయర్ మంచి ఉన్నాము అలా అన్నట్టు ఏం లేదు అప్పుడు చూస్తే కరోనా ఇ ఇప్పుడు చూస్తే ఇది
సిలిండర్లు
ఉహూ మరి ఎందుకో అలా తెలియదు
ఉ ఇంకా ఇప్పుడు కూడా అంటే ఇంకా కట్టెల పొయ మీద చేసినా బానే ఉంటుంది అనుకో బట్ ఏమంటే
ఆ వీళ్ళు సరిగా చేయాల కదా
ఆ ఇంక ఇప్పుడు ఇంకా అందరుూ ఇంకా కట్టెల పోయికి వచ్చేస్తారు ఇంకా చెట్లన్నీ నరికేస్తారు నరికినా వాళ్ళు అంటే పెంచితే పెంచినప్పుడు అట్లా నరికినా ఓకే ఇప్పుడు నరికే వాళ్ళు ఎక్కువయినారు కానీ పెంచే వాళ్ళు తక్కువ అయిపోయినారు
అవునండి మా స్కూల్ లో అయితే మాకి ఇలాంటివన్నీ మ మంచి మంచివన్నీ నేర్పించే వాళ్ళు చెట్లు పెంచడం
లో కూడా చెట్లు పెంచడం ఇంకా వాటికి రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టుని అలా ఇచ్చి చేస్తారు వాళ్ళే నీళ్ళు పోసి
హు మాకు కూడా అంతేనండి ఆ చెట్టు క్రీడర్ నేనే
అవునా మరి రోజు నీళ్లు పోసి పొసే వాళ్ళ అప్పుడు
ఆ పోసేవాళ్ళం డైలీ నేను నేను వేరే చెట్టు నాటాను నాకేమో ఇంకొక చెట్టుని అలర్ట్ చేసారు ఇక అ దాన్ని దీని రెండింటినీ చూసుకుంటూ బాగా అది నాకు తెలిసి పెద్దదాగాయే ఉంటా అయితే మనం ఎప్పుడైనా వెళ్ళిన కూడ చసుకోడానికి బాగుంటది
పెంచడం కావాలలేండి
ఊ ఇంకేమిటండి
బెస్ట్ మెమొరీ ఏంటండి
మా స్కూల్ లైఫ్ మొత్తం ఒక బెస్ట్ మెమోరీ అండి నాకి
ఆ
హలో
ఆ వినిపిస్త అవునువునువును
స్కూ లో చేసినంత ఎంజాయ్మెంట్ ఇప్పుడు అస మా లైఫ్ లోనే లేదు ఇప్పుడు అప్పుడు చేసినంత ఎంజాయ్మెంట్ ఇప్పుడంతా ఏదో టెక్నాలజీ అంట ఏవో అన్ని
టెక్నాలజీ పెరిగిపోయింది మనుష మధ దూర అ అట్లా పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు
మెయిన్ ఈ మొబైల్స్ ఉండడం వల్లనే అదే స్కూ లో అయితే మొబైల్స్ ఉండవు ఏమి ఉండదు జస్ట్ ఓన్లీ ఫ్రెండ్స్ బాగుండేది
ఆడుకుంటా పాడుకుంటా
ఉమ్
ఇంకా హాస్టల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా అమ్మ నాన్న లేంలోంతా ఇంకా ఫ్రెండ్సే బాగా తీర్చేవాళ్ళు బాగుంటురు
ఉమ్ బాగుండేది అప్పుడు ఫ్రెండ్స్ త అని అసలు ఎంత బాగా నవ్వుకుంటూ స్టడీస్ క మార్నింగ్ స్టడీస్ పిటి క్లాసెస్ తర్వాత
కంప్యూటర్ క్లాస్ అంటే పరి తది
కంప్యూటర్ క్లాస్ అంటేనే పరిగెత్తుతాము ఎందుకుండి అక్కడ డయాగ్రామ్స్ అన్ని వేపిస్తారు ఇంకా ఒకటి స్క్రాచ్ అనే ఉండేది మీకు తెలుసా దాని గురించి ఏమైనా ఐడియా ఉందాం
తెలియదండి
ఆ అదే అండి ఒక స్క్రాచ్ దాంట్లో దాంట్లో మనము అదే పిల్లిది గాని ఒకప్పుడు ఒక బర్త్డే పార్టీ అరేంజ్ చేయడం కాని దాంట్లో అంతా సెటప్ చేసి మనము ఒక వీడియో లాగా చేసేది అది అప్పుడు ఒక ఇప్పుడు బాగుండేది అది స్క్రాచ్
స్కూ లో చేయిస్తారు మి
ఆ మచ్చవి చా రండి ఆ చ ఇంట్రెస్ట్
ఇ పిఈటి క్లాస్ అప్పుడే బాగా గేమ్స్ ఆడుకునే వాళ్ళము
ఆ
మటీరియల్స్ సన్నింగ్ కక్కడే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ సాయంత్రం అయితే ఇంకా ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఆడుకో చిన్న అనమాట గేమ్స్ వర్లో
ఓ
బాగా ఆడుకునే వాళ్ళం అప్పుడు బాగా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళం ఇప్పుడు ఆటలు లేవు పాటలు లేవు
ఉమ్
మరి చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళు లోకంలో ఉంటారు ఫోన్లు తీసుకుంటారు ఇట్లా
ఉమ్
థింగ్ మధ్య మార్ తగ్గిపోయినాయి
ఇంకేం గని
చెప్పాలండి పండుగకి ఇంటికి వెళ్ళలేదా మీరే
వెల్లాల అండి
పండుగకి ఇంటికిెళ్ళలే
అదే వెళ్ళాలి అని అనుకుంటున్నా మీరు
వెళ్ళాలి ఇంకా ఉగాది మనకి ముఖ్యమైన పండుగ కదా
ఉమ్
బాగా చేస్తారు అది అసలే తెలుగు పండుగ కదా ఇంగ ఈ సారీ తెలుగు సంవత్సరం స్టార్ట్ అవుతది కదా
ఔ ఇంకేమండి
మిసైడ్ ఫెస్టివల్స్ అన్ని బాగా చేస్తారా పండుగలు
ఆ చేస్తారడి మీ సైడు
మాసైడ్ వినాయక చవితి బాగా చేస్తారు
ఉం
వినాయక చవితి అంటే తెలిసిందే అందరికిీ ఇష్టమైన పండుగ ఆ సరే బాయ్